క్ల అక్క హలో అక్క ఆ వినబడుతాంది
వినబడుతుందా ఏంజేస్తానవ్ మరి
ఏం లేదక్క బయట కూర్చున్నా
ఇస్తాను
బయట కూర్చున్నా
ఉన్నాయ్
చల్ల చల్లగ ఉన్నయ్
వర్షం గిట్ల పడు తందమ్మ
ఆ అదే మబ్ మబ్బున్నదంతా బానే జరిగింది అక్క
ఏం చేసిరూ మరి ఆ రోజు
ఏతన్ ఏమున్నది సాయంత్రం మా మాటి కెళ్ళి చేసుకున్నాం పోయినాం
ఇలంటే
ఆ పటికీలు అంటే కుండలు తీసుకొని వత్తరు కొత్తయ్
ఆ
అందులో బెల్లం బెల్లం నీళ్ళు కలిపి గసాలా కుడుక పొడి ఏసి ఏంటిది బాగా ఊదు పొగ వేసి తీసుకొని పోతరు హ
ఆహా జండగద్దెల కాడీకా అదే అదే మనం ఉగాది వేసుకుంటాం కదా అలానే ఈ పీరెల పండుగ జేత్తరా
ఆ అట్లనే చేస్సరు
అందరూ తాగుతన ఇప్పుడు క్లీ
ఆ ఇగ అక్కన్నే తాగుతారు
ఇంగే ఆ
ఏ ఇగ అంతా చేసినం అక్క అప్పటికే ఫుల్ నైట్ అయిపోయింది రెండు అయింది నైట్ ఇగ వచ్చినమూ పడుకున్నము గంతే ఇగం
డేల్నే జే ఫోటో పెట్టినవు కదా
డే టైమ్లా ఇంటికొచ్చినాయి అన్నట్టు ఇంటికి అత్తే ఆ
ఆహా పోతాది ఆటికి
ఆ ఇగ అన్నయ్య ఒక జట్టుగట్టిండు నేనొక జట్టుగట్టినా కుడుకలు ఏషిణం
అవునా
ఇల్లేమో అన్కున్నా
జెండా లేదు ఇగ ఎప్పుడైనా కూడా జట్టుగా ఆడతాము అని చెప్పేసి ఇగ కట్టినం అన్నట్టు
అదే తురుకొల్ల జెండ పట్టుకొని వస్తె ఏ తిరు ఇగా తిరుగుతారు కదా వాడవాడ
ఆ ఇక తిరిగిలాంట అంతకు ముందు రోజే వచ్చిర్రటా అయిపోయిందట గాని ఇక మళ్ళా అందరి ఇంటి ఇళ్ళలోకి వచ్చినాం ఇక మన ఉన్నోళ్ళ అందరి ఇండ్లలోకి వచ్చినం కదా ఫీరీలు ఉన్నోళ్ళాం అందరం ఇగ తెచ్చినం కదా అని చెప్పేసి ఇక మళ్ళీ ఒకసారి వచ్చి పోయిర్రు ఇక
ఆహా
ఇంకా ఆమె ఆమె పాల తోటి చేసింది బావున్నాయి
ఎవరక్క
టీచరు ఇక్కడ ముస్లిం ఆమె ఒకామె
హ
పాలతోనీ చేసింది అంద్ ఆ ఆ
ఆ
అదేంటి అదే డ్రై ఫ్రూట్స్ అన్ని యేస్ చీ బావున్నాది అది ఎట్లా చేసిందో తెలవదు కానీ పాల రసం లాగ ఏమో చేసింది ఆ
ఆహా
మ్మ్
అవునా
తాగినాం
ట్వంటీఫిఫ్త్ కి హాలిడే ఉన్నదా అక్క
ఆ యేరే
హ
ఎత్తో
చేస్తారా బాగానే
బానే
అది ఏదో
ఇంగా ఇది ఆ మండి బజార్ మొత్తం ముస్లి ముస్లిం వాళ్ళదే జెండాలు
ముస్లిం వా
ఎట్లా
ఏ మా ఊర్లో ముస్లిం వాళ్ళు రారు
ఆ
ఓన్లీ మన హిందువులే హిందువులు అంటే ఇగ అటు
ఇప్పులు వే
ఆ ఏం అవి కూడా తీసిర్రు వీడియోస్
అ నయిట్ అవును నడ్శి
అవునవును
చెల్లో ఎ
ఆ
దగ్గర దగ్గర
ఏ బానే
అమ్మన్ కాకపోతే లాస్ట్ వీక్ ను ఉండి బాగ జరిగింది అంతే ఇంగొ ఇగ పని ఏది
పండగ దగ్గరకి వచ్చినంక
మ్మ్
ఇప్పుడికి కుడుంటది మళ్ళా
త మొయిక
ఆహా
ఎప్పుడు ఆగా జెండాల కాడ ఏవ పన్న కుడుక ఆ జెండాలు తీసి పీర్ ఇల్లు తీస్తారు మొత్తం
లాస్ట్ రోజు ఒక్కరోజు తిరుగుతరా
బాగ్ ఆ ఏ రొండు మూర్రోజులు టు అని ఉంటారు కాకపోతే లాస్ట్ రోజు ఇగ ఉ ఆ అట్టి గాలి మొత్తం తిప్పచ్చారు
ఆ
లీకు ఉంటాయి కదా జెండ హలో
ఆహా
అదే ష్
ఏం చేత్తంది వామిక
ఏం ఉన్నయేదాంట్ మర్ మనుమరాల్లుబుక్కుతాంది మనుమ మరాల్లా ఏకుడుపేళాలు
మరమరాలు ఆ
అదే మొన్ నేను మొన్న ఆ వేములట్
ఆ
పట్కొనచ్చి తమ్ తమ్ముడు అయి పంపిస్తే ఆళ్ళు ఇచ్చి పంపించిండంట ఇగ తీసుకు తో అ ఇప్పుడు ఏమి చ న్యూ డేస్
అవును
ఆ
పేరెంట్స్ డే అన్నారు ఇంగ ఇప్పుడు మళ్ళీ ఇవి కా కావాలంట నేన్దినా అంటుంది
ఇగ మీరు ఇప్పుడే తింటరా తీయరాదు అన్నం మరి ఎప్పుడో నైట్ అయితదిగ అక్క
తొందర్నే తినబిస్త ఆమె ఏడు వరకు తినబెడతాను ఇప్పుడు ఎందుకంటే నా అన్ని నేను తొందరగా పాడుకుంటా
ఆ
బ
మరెప్పుడు షిఫ్ట్ అయితారు
ఏమో తెలివదిగా అంటూ ఫిట్టింగ్ కాలే దాని తెత్తాళ్లు తెప్పిత్తాన్నట్టున్నరు ఎప్పుడైతదో
ఆ
ఆ సీటింగ్ కాంగనే పోతుంది బుధారం వరకు సెట్ అయితది మొత్తం ఆ అనుకుంటాన్నం గాని అదటే పోతాంది ఆ
ఆ
అయ్యేదే క ఆగిపోతాంది ఏ
ఇగ పైసలు ఉండాలి కద ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంటే అవి కదా
అవునవును ఏంటిది ఎ
ఏం కూర వండినవు అక్క
ఏం కర్రీ వండినవ్ ఇవి ఒద్దులే నిన్న లెమన్ రైస్ చేసి పంపినవా అమితకు అది ఇప్పుడు
ఆహా
మొన్నయి కూడా ఫ్రై చేద్దామనుకుంటాన ఫ్రై చేస్తే
లేదు
తింటది ఇప్పుడే
ఆహ
ఉమ్ రేపు పొద్దున ఏమన్న అడుగుత ఇంగ
నేను కాకర్కాయ్ వండిన
ఏదో ఒకటి పెట్టాలి కదా
అవును
చేయ్యాల కదా సరే ఓ ఆలోచనైతాంది రో
స్కూల్కి పోయే పొద్దున్ తింటాన అక్క పొద్దున్ తింటాన్న మరి
ఉ ఎనిమిది గంట్ గౌలేతలే ఇగ బ్రెష్ చేసీ ఆవ్ కోన్ ల దొరెక్కడ ఇగ రెడీ అయిపోవుడే
ఇగ అంతే ఇగ పోయినంక దిన్
ప్యార్ కోన ఆ
అంతేనా
పెద్దగా స్నాక్స్ అవి తింట మొన్న ఆలుగడ్డ చిప్స్ చేసిచ్చిన ఇగ ఇవల ఇవే పెట్టిన
ఆ ఆనీ
ఇల్ ఇల్లు దూస్పో దీపం పెట్టుడుంటది కద నేనేదో కొనకచ్చి దించుడేఇగా
హమ్
చావు
సరే అక్క
ఆ ఆ ఓకేే ఓ కే ఓకే హమ్
హలో
కడ్జై అక్క హలో
సరే
హలో